హలో హల్ లో వినిపిస్తాందా
ఆ ఇప్పుడు వినిపిస్తుంది
హలో
ఆ చెప్పు
ఏం చేస్తున్నావు
ఏం చేస్తలే మా అమ్మాయిని నోరిస్తున్నా
ఉ తిన్నావా తే
తిన్లే కా
ఆ ఎందుకు తిన్లే
పాస్పోర్ట్ వస్తలేదా ఈడదాకా పాస్పోర్ట్ వస్త లేదు ఈడ దాకా
ఏ హలో
హలో
ఆ
ఆ ఇక్కడ వచ్చింది ఆ చెప్పు
చెప్పలి తింటే తినాల
ఆ పప్పు బాలే
ఆ బాలే
ఆమ్లెట్ వేసుకొని తిన్న అ మరి
ఎంత
ఆ అప్పుడు చారు వేసుకోంది ఇం ఇతే బాగుంది తెలుసా
ఆ తెలుసు
తెలిసి వచ్చినాంక తిన్నావు కూదా
ఆ
ఏమైంది చెప్పులు బాలేదా
బాలే అవిటు లేవు చెప్పులు అసలు
మళ్ళా ఆ షాప్ కి తీసుకవ అయిందా
కాదు బాటా ఎడ నడుస్తుంటె ఎడకనిపియదా బాటా షోరూమ్
షోరూమేనా అడ ఎందు పెట్టు షోరూమ్ మరి
ఏం జు ఇత్తలేడు వేస్ట్ ముఖం వడు
రాత్ర అయింది కదా సూపియర్ర్ కావచ్చు ఇంటి పోవాల అని ఉంటది వాళ్ళ
అరు ఇప్పుడు
వేరే దగ్గర
పోయినా ఆళ్ళుకూడా మంచిగలేరు
ఆర్డర్ చేసుకున్నాాం సబ్ ఇంకా
ఆ చాలా రోజులకు వస్తది మళ్ళీ
ఇప్పుడ ఆర్డర్ చేసిన ఎట్లు ఉన్నాయి ఎట్లానే ఉంటాయి ఏం వ చేస్తున్నావు ఎట్లా ఆడర్ చేసినా ఎట్లన్నా ఉండవు అట అంటంది
ఆ సరే ఇంకా హలో
ఏమైంది ఇంకా హలో
ఆ అసే
తుంది
ఆ
మంచిగా ఇచ్చినావా మరి సెమినారు ఆ
సెమినార్ ఇచ్చినా మంచిగానే ఇన్పితలే
ఇన్పితలేదు
బయటికో
బయటికి పోత హాట్స్పాట్ బంద్ అయితుంది
చాలా వాడయితే
ఉ
ఆ
వేడి వడ నవ్వ
వేడిగా ఉన్నా కావర్లా
మరి ఎట్లా రేపన్నా తెచ్చుకుంటావాలేదా చెప్ మళ్ళీ ఎప్పుడు కొనిస్ అన్నడు
తెలువదు
వాద బేడ వచ్చిండు జ మ అన్నా
మ్ అయిపోలే ఇంకా టైము
ఏ పిచ్చ
నువ్వెమంటున్నావ్
నిన్నే
ఒత్తిగానే అన్నా నేనేమన్న మెన్షన్ చేసింన్నా
అట్లా కూడా అనర్థం
అదే ఏమో తినండి పొద్దున్నే ఏం చేస్ నువ్వు ఫోన్ చేసినపుడే మ్
ఉమ్
రవ్య ఏసిందే మస్త్ సన్న
హ్ అమ్మ రవ్య ఏసుకొని ఏసుకున్నర్రా
హ ఉంది సాయంత్రం చేసుకోకపొతే
ఏమో నాకు ఓపిక లేదు
ఊ... మ్
మ్...
ఇంకా
అబ్బా నోడ్స్ ఉంది రాసేయ రాదు
నేనా ప్రాసశస్తం మీకంటే ఎక్కువ నాకు నోడ్స్
అంత అసుస్సా మ్...
మడత
ఇంకా చెప్పు ఏదో ఒకటి
చెప్పా ఆమ్లెట్ రెసిపీ చెప్పా ఇ
ఆమ్లెట్ రెసిపీయా ప్లేట్ రెసిపీ ఎందుకు
సెప్పే
ఆ ఆ ఎంటే ఏస్తావా నిజంగానే చెప్త చెప్తా హ్
నిజంగా ఇయడ్ కాని చెప్పను ననే స్ స మంచిది గాదు
తగ్గి ఒక గిన్నెలా ఉప్పు కా
అ
ఉప్పు కారం అల్లం ఏల్లి పేస్ట్ నూనె ఏసి కాలి పి దాంట్లో గుడ్డు ఏసి హ్ థాంక్స్ సేబష్ ఇగ గా నూనె ఏసి దల్ల ఎసేస్త స్తం రౌండ్గా అయితది. దండ్ల అప్పుడు గంటె తోనీ లేపి ఇట్లా ఎట్లా టర్న్ జెయాలి. ఇట్ల న్
జాని అని పచ్చి మిర్చి ఏసుకోవా
ఆ నువ్ తినవ్ గాదా. రా అందూకే జెప్పులే
ఆమ్లేట్లూ గాదా ఇంట్ల మ ఆమ్లెట్లా బాగుంటది
తెలుసు బాగుంటాయి.
హ్
ఆన్
ఉహు బాగుంటంది ఫోన్ దగ్గర పెట్టుకోని మాట్లాడు
దగ్గరనే ఉంది ఇనిపిస్తలేదా
మమ్మకి ఇయ్యన్నా
మా ట్లాడు సక్కగా
ఆ నువ్వు హాస్టల్ ఉన్నావు కదా మమ్మి మాట్లాడతాదట
అవు ద్దు దాంతోను మాట్లాడ
నీతోన్ మాట్లాడదట నువ్వేం పంపిించ పంపించలేదంట మంచిగా మురుకులు సకినాలు ఏం పంపియలేదని మాట్లాడత చూసినవా నీనే దిస్కారా లే మొన్న సండేకి
ఆ అ
తీ తీసుకో అందుకే నాకు వెట్టుకు ఊపినకాడికి చాలు మనిషి వచ్చింది కనపడ ఒతే వేడన్నమండాలే వండినా స్పీకర్ ఆన్ చేసుడుండదా ఇళ్లా ఓ
డదు
ఆ ఆ
ఊమ్
అన్నమే ఓ మమ్మి అన్నమేనా అడుగుతండు ఉప్మా జేసీ పడేయ్
ఉప్మా చేస్తది ఆగు మరి అమ్మా వీడు ఎక్కువ ఇసుకుంటాండే మమ్మీ ఇట్లా చెయ్యాల్నా అమ్మ ఇంకా చెప్పండి మీకేం కావాలి చెప్పు మళ్ళ వచ్చేటప్పుడు తెస్తా పది రూపయస్త చాలానే
అవునా
ఆ
ఆ
ఏ ఎ అవున్
ఇస్తామో కాధో హాయ్
ఎవరు పపెటాలో